ఆ
హాయ్ ఎలా ఉన్నారండి
ఆ బాగున్నావండి మీరెలా ఉన్నారు
ఆ బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం చెయ్యట్దండి మీరేం చేస్తున్నారు
ఏం చెయట్లేదండి తిన్నారు అన్నం
మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కూర చేశారు మీ అమ్మగారు
మునక్కాయ దోసకాయండి మీరేం చేసారు
ఆ సాంబార్ చేసామండి
తిన్నారా మరి
ఆ తిన్నానండి తిన్న ఏం చేస్తున్నారు ఇంకా ఉహు
ఏం చేయటలేదండి మీరే చెప్పండి ఏం చేస్తున్నా మీరు
ఏం చేయట్లేదండి మామ్మల్లు అన్నం తింటుంటే అన్నం పెట్ ఏ కూర్చున్నాను తిని అయిపోయింది మా నాన్నగారు తింటున్నారు అయిపోయింది
ఉ
ఏం చేస్తున్నారు
ఏమున్నా ఏం చేయట్లేదండి ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి మీరందరు ఎలా ఉన్నారు
హా బాగున్న
నిమ్మ గారు ఏం చేస్తున్నారు మీ అన్నయ్య గారు
ఆ లేరు పనికి వెళ్ళాడండి
ఆహో అవునా మంచిది మాళ్ళ వెళ్ళ తిరగకుండా పని చేసుకోవడం మేము చెరి ఏ రోజు కనీసం డబ్బులైనా వస్తాయి ఇంకేంటి విశేష చాలు
ఏమున్నాయండి మీలే చెప్పండి
సే ఎల్లర
లేదండి మన బీచ్కి వెళ్ళామండి
ఆ ఏమేమి చూసారండి అక్కడ
ఏమ మాములుగా బీచ్ ఎల్ల సరదగా ఆరు
ఇక్కడ పార్క్ అది ఉన్నాయిగాండి చూడ్ లేదా మీరు
ఆ వెళ్ళేటప్పుడు చూసామండి పార్క్
హ్మ్ అ లోపలికి వెళ్ళలేదాండి
ఆహా లోపల్ వేళ్ళలేదండి బయట నుండే చూస అదే వచ్చే దారిలోనే కా అండి బీచ్ పచ్చే దాబ
అ చూస్ చూస్తుంటే ట బాగానే ఉండద్దండి లోపల కూడా బాగానే ఉది ఆ మేము వెళ్ళామండి ఒకసారి కూడా వెళ్లి ఆ మీరు వెళ్ళి చూడండి సారి ర బాగానేఉంది బిచ్కెళ్ళి ఏం చేసారండి అక్కడ ఏమైనా తిన్నారా పానీపూరి అయినా ఐస్ క్రీమ్ అయినా
లేదా అండి తెన్లా మునుగడమే స మునుగడమే సరిపోయిందండి నీ గేమ్ తింటా
అవునా అంత ఇష్టమా మికు మన
ఆ
హ ఎవరెవరు వెళ్ళారండి మీరు ఒక్కరే వెళ్ళారా
ఆహా మా చుట్టారు అందరు మా అక్కో వాళ్ళు మా అత్త వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేమ అందరం వెళ్ళం
చిన్న పిల్లలు కూడా వచ్చారా
హా
ఏం చేస్తున్నారు మీ అక్క అళ పిల్లలు
ఏం చేయట్లేదండి మీరే మీ పిల్లలు ఏం చేస్తున్నారు
అబ్బాయి పనుకున్నాడండి ఒక అబ్బాయి అబ్బాయికి బాగోలేదండ కొంచెం లైట్ గా జ్వరం వచ్చినట్టుందంట
ఇప్పుడు ఎలా ఉంది
పర్వాలా అదే ఇప్పుడే వచ్చింది కదా ఎలా ఉంది చూడాలి నేను మమ్మోలింటి దగ్గరున్నాను
పిల్లోడు వాళ్ళ అక్కడ ఉన్నాడా మీ
ఉమ్
ఇంకేంటి విశేష్ షాలు
చెప్పాలి మీర్ రే
అందరు బాగున్నారా
ఆ బాగానేే ఉన్నాం అక్కడికా
సమ్మర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ లో యాడ్కెళ్లేదా మీర్ టూ
ఎక్కడికి వెళ్ళలేదండి మామ్మోళ్ళింటికి వచ్చి పెళ్ళికి వచ్చాము అంతే వచ్చిన తర్వాత స్మార్ట్ కి వెళ్ళాం అక్కడ ఏమై నా ఇంట్లో చలు కొనుక్కున్నాం కావాల్సినయ్
ఉమ్
కొనుక్కొని ఇంకా వచ్చేసా వచ్చి ఇంకా కూల్డ్రింక్ తాగాము నిమ్మకాయశోడ సుగంధ తాగాము ఇంకా వచ్చేసాం ఇంటికి వచ్చేసాం తీసుకొని మేము మేము మాత్త వాళ్ళు వెళ్ళి వచ్చేసాం ఏం చేస్తున్నారు ఇంకా మీరు
ఏం చేయట్లేదండి తీకు
అవునా ఇందకలా చాపలు తీసుకో అది అని చెప్ దర తీసుకున్నారా బాగున్నాయా చాపలు
తీసుకున్నామండి కానీ అది బాగాలేద్ అంటే ఇంకా వరే పాడేసా
ఆ
ఆ చెప్పండి
హలో హలో ఆ చాప బాలేదు
ఉమ్
అది ఏదో వాసన వస్తుందండి
ఆ అయ్యో అలా ఎలా చేస్ కున్నారండి మీకు తెలీదు ఆ చేపలు తీసుకోవడం
అంటే మా అమ్మ అప్పుడు తీసుకునేటప్పుడు బానే ఉందండి కరెంట్ పోయిందిగా ఫ్రిడ్జ్ లో పెట్టాం అది బాలేదండి
ఆ హా అవునా అయ్యో చేపలు మొత్తం పాడే స్ శరమది
మొత్తం ఎం కాదాలు బాకట్ డ్ దే తీసుకున్నాం
హూ ఉమ్ అవునా
అది వాసన వస్ వస్తుందండి కంప కొడుతుంటే ఇంకా పాడేసా
అదే కరెంట్ పోయింది గా అండి ఇంకా కూలింగ్ లేనప్పటికీ పాడై పో నిది అది ఎప్పుడు పట్టారో కదా మరి కొనుకు కనుకుని అలానే ఉ టై
రా అది తీసుకు రాంగానే చేస్తే బాగానేంటద్ది మేము ఫీజ్ లో పెట్టాక అది ఇంకా పాడైపోయింది
హూ హు అవునా లేకపోతే చాపల కూర ఉండు కునే వాళ్ళు హైగా చేసుకొని పాడైపోయింది అయ్యో ఎంత పెట్టీకోన్నారండి
ఆ ఆ హలో హాలో హలో
ఆ ఎంత పెట్టి కొన్నారంండి
నే నేను కొనలేదండి మా అమ్మ కొనిది ఎంత పెట్టి కొనిందో నా తెలీదండి మేమి ఇంకా డబ్బులు ఇయలేదంట ఇంకా బారే ద్ గా మేము ఇవ్వమండి డబ్బులు
ఆ హో ఇంటి ఇంటి దగ్గర పడ్డేనా
ఆ
మా చెప్ చెప్పండి ఏముంది దాంట్లో బాగోలేదు ఇలా పడేసామని చెప్పండి ఏం చేస్త
ఆ అట్లనే చేప ఇంకా బాలేదుగా బాగుంటే డబ్బులు ఇస్తాం బాలేదు పడే క ఇంకేం డబ్బులు ఇస్తాం డబ్బులు ఈము
త తినుంటే ఇస్తారు తినపోతే ఏమి ఇస్తారు మీరు మాత్రం వాళ్ళు నమ్మాలి కదా పాడేసామంటే
ఆ మ్మ్
కొంతమంది నమ్మరు నాకెందుకు మీకు ఇచ్చిన ఇప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు అలా పడేసారు మీర్ బాగోలేదంటే మేమేం చేయాలి అని చెప్పి తీసుకుంటారు
అవును
మ్మ్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా మరి
ఇంకేంటండి ఈ విషయం చాలు ఏం చేస్తున్నారు రు
ఏం చేయట్లేదండి కూర్చున్నాము
మీ మీరు ఎక్కడికైనా వెళ్ళారా
ఆ అక్కడికి ఆ బీచ్ క దగ్గరికి వెళ్ళామండి మేము కూడా బీచ్కి వెళ్ళి ఆ పార్క్కి వెళ్ళామ అంతే ఇంకా ఏడ ఆడా ఇంకొ చోట పార్క్ ఉంటే ఆడకి వెళ్ళామ అంతే ఆడ చిన్న పిల్లలు ఆడుకోడానికి ఉంటే ఆడ వెళ్ళాం ఓన్లీ చిన్న పిల్లలకే అంట అది ఫ్రీగా ఆడుకుని సండే సండే తీసుకెళ్తాం లేకపోతే ఎప్పుడైనా తీసుకెళ్ళి ఆడిపచ్చుకొని పిల్లల్ని వస్తాం
ఎంజాయ్ చేసారా
ఆ అటు మా మామయ వాళ్ళ ఇల్లు కూడా ఉంటే అటు వెళ్ళాం అటు వెళ్ళి వాళ్ళతో మా మామయ కొంచెం బాగోపోతే వాళ్ళతో మాట్లాడి ఫ్రూట్స్ ఇచ్చి ఇంకా వచ్చి ఆ పిల్లలతో అవి ఆడుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం కొంచెం మా మామయ్యకి హార్ట్ ఆపరేషన్ చేసారు దానివల్ల ఆ వాళ్ళని చూసి వచ్చాం మా మామయ్యని హార్ట్ ఆపరేషన్ చేశారండి హలో
ఆ ఎలా ఉంది వాళ్ళకి ఇప్పుడు
ఆ హెల్త్ పర్వాలేదండి ఇప్పుడు బాగానే ఉంది కొంచెం పర్వాలా కుట్లు కూడా ఉప్పుదీశారు
ఆహా
ఇప్పుడు పర్వాల చాలా వరకు బాగానే అవి కొంచెం కుట్లు ఆరాలి కదా కొంచెం ఆలస్యం పట్టిద్ది కొంచెం ఆలస్యం పట్టిద్ది కుట్లు మానే మానేయాలి కదా అవి పత్యం చేయాలి గుడ్లు తినాలి కదా ఫుడ్స్ తాగాలి మళ్ళీ జాగ్రత్త పతం చేయాలి కదా ఉప్పు దినుసులు కొంచెం తక్కువ తినాలి అదే చీమ పట్టిద్ది కదా అందువల కొంచెం జరత్త ఉండాలి కుట్లు ఇపదిసారు కదా మత్త మొత్తం ఎండిపోవాలి కదా
జాగ్రత్తగా ఉండాలి
అవును ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది మాకె ఇంకేంటంటే విషయాలు సరే అండి నేను ఇం
ఏం లేదండి మీరే చెప్పాలి
ఆ సరే అండి ఓకే బాయ్ అండి ధన్యవాదాలు
హా ఓకే బాయ్
మ్